పి హలో
ఆ వి వినిపిస్తుంది వినిపిస్తుంది అండి
విన్పిస్తుంది ఏం చేస్తున్నారండి
తలనొప్పిగుంటే కాఫీ తాగాను అలా పడుకున్నానండి మీరేం చేస్తున్నారు
ఖాళీ అండి
ఊహూ ఈ మధ్యకాలంలో ఏమన్నా బట్టలు కొనుక్కున్నారా అండి
లేదండి కొనుక్కోలేదు కొనుక్కోవాలి ఆర్డర్ పెట్టాను నిన్ననే ఒక డ్రస్సు చూడాలి ఇలా వస్తదో ఫ్లిప్కార్డ్ అండి
హమ్మ ఫ్లిప్కార్డ్ ఆ కొంచెం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లల్ల తీసుకునేటప్పుడు జాగ్రత్త ఉండండి ఎందు కంటే ఈ మధ్య చాలా దారుణాలు జరుగుతున్నాయండి ఇగో ఇవాళ మా ఎంతైతకు ముందు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఇవాళ మా ఆయనకు ఒకటి జరిగి ఏమైందంటే ఈ మనం ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ చేయంగానే మనషీ ఐటమ్స్ వస్తాయి కదా మనం ఏమో ఆర్డర్ చేసిన ఐటమ్ యే వస్తుందని అనుకోని చూస్తాం కానీ ఏమవుతుందంటే ఈ లోపు వేరే ఆర్డర్ వస్తుందండి మనం ఆర్డర్ పెట్టకపోయినా వాళ్ళు తీసుకొస్ చ్చి డెలివరీ చేసినారు డెలివరీ చేసినంక ఏందంటే మనం ఆర్డర్ పెట్టిన ఐటము మనకి కాల్ వస్తది సో మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అంటే లైక్ ట్రస్ట్ ఆ ఇది ఉంటాయి గా ట్రస్టెడ్ పి ప్లాట్ఫామ్స్ అమేజాన్ ఫ్లిప్కార్ట్ లేకపోతే అజియో మీషో ఆ అట్లాంటి వాటికే చూడండి వా ఆ కవర్స్ కూడా అవి అయితేనే తీసుకోండి ఈ కార్ట్ అని లేకపోతే ఈ కామర్స్ అని అట్లా వస్తే తీసుకోకండి ఇవాళ అసలు మేము ఆర్డరే ఆర్డర్ చేయలేదండి స్ట్రెయిన్ రిమూవల్ ఆ ఆదేంటది ఆ స్ట్రెయిన్ రిమూవల్ ఆ క్లాత్ మీద స్ట్రెయిన్స్ రిమూవ్ చేసేది ఉంటాది కదా అదొచ్చిందంట లిక్విడ్ పాపం సిక్స్ హండ్రెడ్ బొక్క ఇయ్యాల మా ఆయన కి పొద్దు పొద్దున్నే మళ్ళా ఆఫీస్ అడ్రస్ కి వచ్చిందంట ఆయన ఇంకేం ఆర్డర్ పెట్టలేదు అంటే నేను ఏమైనా ఆర్డర్ పెట్టానేమో అనుకొని పొయ్యి తీసుకున్నాడంట అడ్రస్ బై మిస్టేక్ గా పడ్డదేమో అని
అయ్యో చూస్తామండి మేం కూ చూస్తే ఆర్డర్ ఎలా వస్త లైకు కాల్ చేసారు లేండి కన్ ఫర్మేషన్ కోసం ఫ్లిప్కార్ట్ నుంచి
కన్ఫర్మయేషన్ గాదండి మిరు ఆడర్ తీస్కునేటప్పుడు కవర్ మీద ఉంటది గద
ఔను
ఆ కవర్ మీదా మీషో కవర్ ఫ్లిప్కాట్ కవర్ లేక్పోతె దాన్మీద మీషో కొ కొన్ని ప్యాకింగ్ మీద మీషో అనేసేసుంటేనె తీస్కొ
ఓక్కె ఏం జేశారండి ఇ రోజ్ లంచ్ కి
పప్పు టమాట జేసామండి మీరేం జేశారు
మ మమ్మీ ఎగ్ కర్రీ వండిందండి
ఫ్రై ఆ లేక్పోతె ఎగ్గ్ టమాటో లాగ
ఉల్లిగడ్డ ఎగ్గ్ అండి ఫ్రై గాదు సూప్లాగ కొద్దిగ ఇ మధ్యేమన్న ట్రిప్స్కెటన్నెల్లార
ట్రిప్స నాకింట్లోనె పెద్ద ట్రిప్పపోతాందండి మావోళ్ళతో
అయ్యో
ఆ ఏంటండి
అయ్యో అంటున్నానండీ పాపం
హా ఇంక తప్పుత లేదండి ఉమ్ ఊమ్ పిల్లలైపోతె ఇంక అంతేనండి వీడే పెద్ద ట్రిప్పైపోయింది మాకు బైటికి పోవడం తిరగడం మీరు ఎటైనెల్తున్నార
ఇప్ జులాయ్లో యెళ్తున్నామండి ట్రిప్కి
ఎక్కడ్కండి
కొయంబత్తూరండి ఈషా ఫౌండేషనుంది జూడండి
ఓ శ్రీకృష్ణుడ్ది ఈఫ ఈషా ఫౌండేషన్
శ్రీకృష్ణున్ది గాదు శివున్ది
ష్ సారి సారి సారి సారి ఏ ఆ
సమంత పెళ్ళైంది జూడండి
ఆ ఐడియా ఉంది ఐడియా ఉంది చెప్పండి
అక్కడ అక్కడ్కెళ్తున్నామండి అక్కడ్నుంచీ వాల్పరైక్ త్ ఆ సేమ్ ఊటీ లాగ హిల్ స్టేషన్సునూ బహుబలిలో శివలింగం సీనుంటద్ జూడండి వాట్రఫాల్స్ది
ఆ ఆ ఆ
అ ఆ లొకేషన్కూడండి వాట్ర్ఫాల్స్కి
ఓ సో నైస్
మా ఫ్రెండ్ బడ్డే ఉంది జులై ఎయ్టీన్త్కి సో తన బడ్డే అక్కడ్నే సెలబ్రేట్ జేస్దామనుకుంటున్నాం అటు దగ్గర్కి కొయంబత్తూర్ నుంచి అటు బీచెస్ దగ్గర్నే ఉన్నయ్ ఇంటి దగ్గర్నే ఉండి ఇగ ప్లాన్ జెయ్యాలి ఇంటికెల్ తమా బీచ్కెల్తమ
ఓక్కే ఓన్లీ ఫ్రెండ్స
ఔనండి ఓన్లీ ఫ్రె డిగ్రీ ఫ్రెండ్స్ నాకూ ఫోర్ మెంబర్స్ గార్ల్స్ యెళ్తున్నం
వామ్మో అసలు
ఉమ్
ఎట్ల ప్లాన్ చేసుకున్నారండి మరి
సడన్ ప్లానింగ్ అండి నీక్ నిను ఎప్పుడో ముందే అ ఒక్కసారి నాకు ఎందుకో ట్రిప్కి వెళ్ళాలనిపించి నేను అడిగినను జూ జూన్లో ట్రిప్ కేళ్దామంటే అప్పుడు వద్దు అన్నారు ఇంట్లో పర్మిషన్ ఇవ్వరు ఏమ వద్దులేండి అని
ఉ
సరేలే అని చెప్పేసి నేను కూడ లైట్ తీసుకున్నాను సడన్గా ఒకడే కాల్ చేసి నీ ఆధార్ కార్డ్ పంపి ఫోర్ సిక్స్ ఫిఫ్టీ టిగొట్టు ట్రైన్టికెట్కి అని చెప్పేసి అంటే దేని కోసం ఎక్కడికంటే ట్రిప్ అన్నవు కదా పోతున్నా ట్రిప్కి అని కాల్ చేశారు ఐతే ట్రిప్కు నేను ఇంట్లో పర్మిషన్ అడగలేదు అంటే ఎవ్వరం ఇంట్లో పర్మిష అగలే ఫస్ట్ ట్రైన్ టికెట్స్ ఉన్నాయి ట్రైన్ టికెట్కి మనీ కొట్టు ఆ తర్వాత ఇంట్లో పర్మిషన్ అడుగుదామని అన్నారు
హ
సరేలే డని చెప్పేసి రూమ్ కి ట్రైన్ టికెట్స్ కి మనీ కొట్టిన తర్వాత నెక్స్ట్డే రూమ్స్ బుక్ చేసుకున్నాం ఏమంటారు చెప్పండి మళ్ళీ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఈషాలో ఈషాలో ముందే బుక్ చేస్ కోవాలంటే ఈషా ఫౌండేషన్ తరుపునే దాంట్లో అయితే మనకి కొంచెం బెనిఫిట్ సేఫ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఈషా ఫౌండేషన్లో చేసుకుంటె కాకపోతే అది థర్టీ టు ఫార్టీ డేస్ ముందే చేసుకోవాలి
అవున
నేను పర్మిషనడగలే ఫస్ట్ నేను పర్మిషన్ అడగాలి ఇంట్లో అని చెప్పేసి నేను ఎవ్వరం అడగలే అనివాళ్ళు లేదునీను లైక్ మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు ఏమోనీ మళ్ళీ బుక్ అయినంక ట్రిప్ వద్దంటే వాడు క్యాన్సలేషన్ కూడా రీఫండ్ ఇవ్వడు అని చెప్పేసి తర్వాత మా మమ్మీని ఒక త్రీ డేస్ రిక్వెస్ట్ చేస్ అది ఓన్లీ ట్రెన్ టికెట్స్కే రూమ్స్కీ లెవు
అవునా
ట్రైన్ టికెట్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ రిఫండయితయి అంతే
ఆ లేదు ఫుల్ క్యాన్సట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అవుతది
ఇక నేను మా మమ్మీ పర్మిషనడిగి నేను వస్తా అని చెప్పసి త్రీ డేస్ చూకుంటే మా మమ్మీ ఓకే అన్నది తర్వాత ట్రైన్ కంటే ఇంటికట్ బుక్ చేసుకుంద మన బక్ చేసుకుంటే మా ఇంకో ఫ్రెం వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మ వద్దందంట కి నీ హెళ్తే బాఉండట్లేదు ట్రిప్ ఇక్కడిది మళ్ళీ నీ నీ బర్త్డే ఉంది కదా ఎయిటీన్త్కి మీరు ఇప్పుడు పోతే ఎప్పుడు వస్తరు ఏమోద్దు మళ్ళీ మాన్సూన్ సీజన్ వర్షాకాలంలో ఎక్కడికి వెళ్తారని చెప్పేసి అనుకున్నది ఇగ ట్రిప్ క్యాన్సల్ చేద్దాం ఇగ వద్దులేని సైలెంట్ గా ఉన్న టైం క ఒక్కసారి నువ్వు కాల్చే చడుగువన్నీ అడగండి అని చెప్పేసి నన్ను అడిగిపించింది
ఉహుహు
నేను అడిగేసరికి వాళ్ళ మమ్మీ ఓకే అంది సో జులై థర్టీన్త్కేళ్ళేసి జులై ట్వంటీ వరకు వస్తాం ఎయిట్ డేస్
వా్ వా్ వావ్ సూపర్ అండి మళ్ళీ ప్లాన్ చేసి
అసలే ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరుూ ఒక ప్రాపర్ ప్లాన్ ఇంట్లో పర్మిషన్ అడిగి ట్రిప్కి ఎక్కడెక్కడికి ప్లేసెస్ ఏం ప్లేసెస్ అని ప్లాన్ ఏసుకుంటారు కానీ మేము ఫస్ట్ ఇంకో పర్మిషన్ లేదు ఏమి ట్రిప్ ప్లాన్ ఒక ఒకట ఏసింది ట్రిప్ ప్లాన్ మొత్తం తానికి ప్లాన్ చేసి తర్వాత పర్మిషన్ అడిగి తర్వాత ఎటెటు ఏళ్దాంమని ప్లాన్ ఏసుకున్నాం
అవునా నైస్ అండి నేను గూడా ఆగస్ లో మా సిస్టర్ రామేశ్వరం వెళ్తా అంటుంది అడిగా నేను కూడా ఆస్తా అని
ఓ
ఏమనిద్దో చూడాలండి
వెళ్ళండి బాగుంటాది అంట మైం కూడా ఎప్పుడు వెళ్ళలేదు నాకేమీ విన్నాను రామేశ్వరం సైడ్ అటు ఏంటిది ధనుష్ కోటి అటు బాగుంటుందని
ఉ అవును ఫోర్ డేస్ ప్లాన్ చూసుకని ఏళ్ళి రావాల
గుడంకి ఇప్పుడు ఈ విన్ సమ్మర్ చ్చి ఇప్పుడు వింటర్ లో మంచిగా ఇటు మహారాష్ట్ ష్ట్ర సైడ్ లేదంటే అరకు వైజాగ్ ఏళ్తే చాలా బాగుంటుంది
వైజాగ్ వేస్ట్ అండి
ఓకే
రైనీ సీజన్ వైజాగ్ అస్సలు వెళ్ళద్దు వైజాగ్ కేరళ ఎందుకంట్ టే రైనీ సీజన్ లోనే ఎప్పుడు ఎట్లుండేది తెలిదు ఫ్లడ్స్ ఆస్తాయి బీచ్ లో అంత ఎల్లో ఉండాదు కేరళ మంచి టైం వచ్చేసేసి ఆ చలికాలం అండి చలికాలం వెళ్ళినాం అనుకోండి ఆ వెదర్ కి కేరళకిి బా సెట్ అవుతాది బీచెస్ కి వచ్చేసేసి సమ్మరే అండి మనం కొంచెం లోకల్కి ఏళ్ళ వచ్చి లోపలికి వెళ్ళొచ్చు కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్లస్ ఏందంటే చలి ఉండదు అంతలాగా అండ్ బయటికి రాగానే ఎండ లోపలికి వొంగనే చల్లగా ఉంటాది కాబట్టి బాగుంటాది బీచెస్ లో ఆ ఒకవేళ వర్షం పడ్డది అనుకోండి ఏళ్ళరా వర్ష లో ఏళ్ళలి ఆ లోకల్కి ఎల్లో చేయరా ఫస్ట్ బీచెస్ లో ఎల్లో చేసినా గాని రివర్ లోకి ఎల్లో చేయరు అట ఐ మీన్ సీ లోకి ఎల్లో చేయరు అనుకుంటా
లైక్ వాటర్ ఫాల్స్ ఇగా మేము ఏం వెళ్లేది ఇగ వాటర్ ఫాల్స్
ఏ గోవా పోవాలి పోవాలి పోవాలి పోవాల అనుకుంట ప్లాన్ చేసిండండి కతం ఐ వైన్ బ్యాచులర్స్ పార్టీ అనే మ్యారేజ్ ముందు ప్లాన్ చేసుకొని పోయాండు తీరా ఆడిపోయినాంక వర్షాలు స్టార్ట్ అయింది రైనీ సీజన్ లోనే వెళ్ళేసరికి వర్ష స్టార్ట్ అయ్యే పొట్టు పొట్టు వర్షాలు పాపం ఆ అక్కడ లోపలికి అల్లో లేదు ఒకొక్క అలా వచ్చేసేసి సెవెన్ ఫీట్స్ అట్ల లేస్తున్నాయంట అందులో పడు తే ఆ అట రాని కూడా రారు ఆ
బాగా అల్లరి జేస్తున్నారు అనుకుంట మీ బాబు
ఆడుకుంటున్నాడు వాడే వాడే
ఓకే అండి మరి
ఓకే అండి ఉంటానండి బాయ్